మస్కారం
స్కారం అండి వినిపిస్తుందా అండి ఆ బాగున్నామండి మీర్ బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నరండి
ఎమ్లేదండి సా ఈవినింగ్ పని ద్దాంమని చేస్తున్నామండి మీరేంజెస్తున్నారు
మేము పిల్లలకు స్నాక్స్ చేస్తున్నానండి
ఏం స్నాక్స్ చేస్తూరండి
పిల్లలకు ఉనా వాళ్ళకు ఉక్మ తినబుద్ధయితందంట ఉప్మా జెయమంటే జెస్ నబుద్ధ అయితదంట ఉక్మ జెయమంటున్నారండి
అవునా అండి తింటారా అండి ఉప్మా ఇప్పుడు ఏం జెయలేదండి కొంచెం పని ఉండే అందువల్ల ఏం చేయలేదు ఏమి జెయలేకపోయినామండి పాల్ తాగుతుర్రు అంతే
అవునా మీర్ ఛాయదవుతారా అండి
చాయ్ అంటే ఎక్కువ ఏమి గా ఆ తాగుతామండి రోజు పొద్దున చాయ్ తాగుతాం అది లేకపోతే తె తల్గ నొప్పిలేస్తాదండి అంత అల్వాటైపొ
అవునా పని అయిపోయిందండి బట్టలు గి ట్లా విండుడు
లే ఆ లేదండి పిండాలే అప్పుడు కొంచెం ఎండ కొడుతుందని పిండలేదండి ఈ రోజు ఎండ ఎక్కువైపోయినాయి కదా బా గా వాషింగ్ మిషిన్ ఏం లేదండి చే తుల్తోనే ఉత్కుతామండి మేము వాషింగ్ మిషిన్ లాంటివేం ఆ ఉందండి
ఫ్రిడ్జ్ వాటర్ పెడతారా అండి అందులో
అంటే డై అప్పుడ్ ఆ డైలీ ఏం పెట్టమండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్ మ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి పెడతమండి
అవునా ఫ్రిడ్జ్ లో వాటర్ తాగొద్దండి మంచిది కాదండి హెల్త్ కు
అవునండి కానీ ఇంగ తప్పదు కదండి ఇప్పుడు అందరికి ఇగ ఫ్రిడ్జ్ ల్లో వాటర్ కూల్ వాటర్ అంటేనే అలవాటైపోయింది
అవునండ్
అవునండి
ఇంక కిరాణం సామాన్ దెచ్చుకున్నారా అండి ఈ నెల
ఆ తేచ్చుక్ అవునా అండీ ఎక్కువ కుండ నీల్ తాగుతరా ఇపుడు జుస్ సమ్మర్ స్టార్ట్ అయింది కదండి మరి కూల్ వాటర్ కావాలంటే ఎట్లండి పిల్లలక్ కి మీకు
పక్కనోళ్ళ ఇంట్ల ఎవరి ఇంట్లనన్నా ఫ్రిడ్జ్లో పెడతామండి వాటర్
అవునా అండి అట్ల ఏమి ఇబ్బంది అనిపియదా అండి ఇట్ల పక్కన వాళ్ళ ఇంట్ల పెడితే వాటర్ తెచ్చుకుంటే అట్ల
యిచ్చెయండి
ఏం అనిపియ్యదా అండి
ఎప్పుడో ఒక్కసారి పెడతమండి ఊకే పెట్టము
ఆహా మరెందుకండి కుండ తెచ్చుకొని పెట్టుకోవచ్చు గదా ఇట్ల మన ఎనికటి రోజుల్లాగా కుండలోగొ కుంటే చల్లగనే ఉంటాయి కదా అండి
తేవాలండి ఫస్ట్కి తీసుకొస్తామండి ఈ ఫస్ట్కి తీసుకొస్తామండి పండగకెళ్తున్నారా అండి
పండక్కి వెళ్ళాలాండి కంపల్సరీగా ఎందుకంటే మేమే వెళ్లేది ఇప్పుడు పిల్లలకు స్కూల్స్ ఉంటయి కాబట్టి ఎక్కువ శాతం వెళ్లేదే ఫెస్టివల్స్ కండి అమ్మా మ్మ వాల్లింటికి
అవునుగా అవునండి ఉహు పండగ ఏ రోజు వెళ్తున్నార్ రండి పండగకి
ఇగ పిల్లలకు హల్డేస్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటదండి
అవునా ఒక్క పూట బళ్ళు స్టార్ట్ అయినయండి పిల్లలకు
ఆ మండే నుంచి అంటండి హాఫ్ డే స్కూల్స్ ఇంగ అక్కన్నే స్కూల్కి పోయొచ్చారు పిల్లలు వాళ్ళు చెప్తుంటే విన్నమండి
అవున కిరాణా సామాన్ తెచ్చుకున్నారా అండి ఈ నెల
ఆ తెచ్చుకున్నమండి ఇగ అదిలేనిది మనకు నడవదీ కదా అండి
అవునవును ఊళ్లోనే తెచ్చుకుంటారా డీ మార్ట్లో తెచ్చుకుంటారా
అంటే జనరల్ కిరాణంలో తెచ్చుకుంటాం అండి స్పెషల్ గా డీ మార్ట్లకంటూ ఏం వెళ్ళమండి సూపర్ మార్కెట్ డీ మార్ట్లకంటూ ఏమెళ్ళం
ఉహు కూరగాయలు ఎక్కడ తెచ్చుకుంటారండి
కూరగాయలు ఇగ ఒక్కొక్కసారి ఊర్లకు అమ్మొస్తయి కొన్ని కొన్ని ఏమో బయట మాకు కొంచెం సిటీ దగ్గరుంటదండి అక్కడికి వెళ్లేేసి అయినా తెచ్చుకుంటమండి
అవునా
ఆ
స్తరాండి
ఆ పెరుగు తోడేస్తమండి
మీకు బర్లున్నాయా అండి
ఆ ఉన్నయండి మాకు బర్లు
పాలిస్తాయా
ఆ పాలిస్తాయండి పాలిస్తే కొన్ని పిల్లలకు పోసి కొన్ని మేము తోడు
హలో
అంటే ఏం రోజ్ లండి కొంచెం ఎందుకంటే పిల్లలు ఇప్పుడు పాలే ఎక్కువ తక్కువనే ఇస్తయి కాబట్టి ఇక తక్కువనే ఉంటయండి
వాటికి మేత తెస్తారా అండి
ఆ వేస్తమండి
వ్యవసాయం ఉందా అండి మీకు?
ఉందండి
ఎంతుందండి?
ఇగ ఎంత అంటే కొంత
ఉహుహు వెళ్తారా అండి పనికి వెళ్తారా అండి మీరు?
పనికి వ్యవసాయం పనికి అయితే ఇప్పటి వరకు మేము వెళ్ళలేదండి మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళే వెళ్తారు ప రు ఉమ్ వాళ్ళే చూసుకుంటరండి అన్ని మీకు ఎట్లా అండి మరి మీకు దొరుకుతయా పాలు పి ఇట్లా పెరుగు
మేము కొనుక్కొచ్చుకుంటమండి పాలు
ఎందుకండి మీకు బర్లు లెవ్వా?
మాకు లేవండి బర్లు
అట్లా కొనుక్కోచ్చుకుంటే మరి పిల్లలకి మీకు అందరికి ఇబ్బంది కాదా అండి
అర లీటర్ కొనుకొచ్చుకుంటామండి థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు
అవునా అండి ఉ అట్లా ఇ మీకు ఆ
కొన్ని తోడు వేసుకుంటామండి.
ఆ
అ
ఎందుకండి పెరుగి ఎక్కువ తింటారా.
ఒక తింటామండి మేము
పెరుగులేకుండ దినాళ అనిపీయదిగ
అవునండివి ఎండాకాలం కదా ఎండలు బాగ కొడుతున్నాయి కాబట్టి పెరుగు కంపల్సరీ ఉండాల.
ఆ ఊ . వాడమనన్ ఆ తెచ్చుకుంటామండి. అంటే రోజు ఏం తెచ్చుకోము అప్పుడప్పుడు. ఉంటాగా
అవునా ఫ్రూట్స్ ఏమన్నా కొనుక్కొచ్చుకుంటారా అండి.
ఆ కొనుకచ్చుకుంటామండి.
అవును ఇక్కడ మేము కూడమ్ ఫ్రూట్. వారం వారం తెచ్చుకుంటామండి. పిల్లలకు పొద్దున స్నాక్స్ వీలు కాకుంటే ఫ్రూట్స్ పెడతా. నండి బాక్సులలక్
అవునండి పిల్లలకు ఫ్రూట్స్ ఎక్కువైనా ఇవ్వాలండి. ఇస్తేనే వాళ్ళు కూడా కొంచెం హెల్తీగా ఉంటారు మంచి
బీ బీట్రూట్ క్యారెట్ ఇవి ఎక్కువ తింటారండి పిల్లలు.
అవు అండి.
ఉ వెయిట్ లాస్ కావడానికి నేను కీరా దోస తింటానండి పొద్దున.
అవునండి ఇంకేమైనా ఎక్సర్సైజ్ జింలాంటి అట్లా ఏమన్నా చాండి
కొన్ని ఎక్సర్సైజ్ చేస్తామండి. టీవీలో కొన్ని పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం.
అవున అండి.
ఇట్ల చేస్తానండి గడక తాగుతానండి నైటు ఒక పూట చపాతి తింటానండి
డైట్ మెయింటైన్ చేస్తారా అన్నట్టు
ఆ అవునండి
ఓక
వర్కవుట్స్ చేస్తాను వాక్ కుకింగ్ చేస్తాను ఈవినింగ్ ఒక అర్ధగంట సేపు
ఇంటికెళ్ళి చేస్తారా
ఇంట్లోనే చేస్తానండి.
అవునా అండి హమ్ ఉ
ఎడ్లు ఉంటదండి మీకు మీ చుట్టుపక్కల వాతావరణం మంచిగా ఉంటారా అండి ఫ్రెండ్స్ ఇట్లా
ఆ బానే ఉంటుందండి చుట్టుపక్కల అంతా చెట్టు ట్లు బానే ఉంటుందన్ ఉ చెట్లు అన్ని ఉంటాయండి. మంచిగా ఇల్లులు దగ్గర దగ్గర ఉంటాయండి.
ఒకరికొకరు మాట్లాడుకోవడం, ఫ్రెండ్స్ లాగా ఉండడం.
ఒకరికొకరు మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ లా ఉంటాం అండి వెదరు అందరం ఒక చెట్టు కింద కూర్చోనీ మాట్లాడు కుంటా మండి
ఆ అండి మంచిగ అనిపిస్తంది అట్లుంటే
ఆ అవునండి
ఇంక ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కదండి మీ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేక ఏమైనా చేస్తారా అండి
షాపింగ్ చేస్తాం గాని అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళట్లేమండి ఇక్కడే ఉంటున్నాం ఇక లాస్ట్ పండగ కదా ఇంకా కొబ్బరికాయ కొట్టుకోవాలి ఇంట్లో దేవుళ్ళకని
అవునా అండి
కోవాలని ఇక్కడే ఉంటున్నాం అండి
ఉహూ
మీరు షాపింగ్ చేసారా అండి పండక్కు
షాపింగ్ అంటే ఏం లేదండి లైక్ ఇప్పుడు ఏం లేదండి ఒక మధ్య మ్యారేజ్ ఉందండి ఇక అప్పుడే షాపింగ్స్ అయినా ఏవైనా
అవునా అండి
అవునండి ఇక ఇప్పుడు షాప్ పింగ్ ఏం చెయ్యలేమండి దానికే మొత్తం
ఉహూ మీ మర్ది పెళ్లి పెట్టుకున్నారా అండి
పెళ్లి పెట్టుకోలేదండి ఇంకా నిన్ననే ఎంగేజ్మెంట్ అయిపోయింది
ఏ బాగా ఎంజాయ్ చేసి సారా అండి ఎంగేజ్మెంట్ లో
ఎంగేజ్మెంట్ లో ఉమ్ చేశామండి కాకపోతే కొంచెం జర్నీకి ఎక్కువ టైం పట్టింది అండి
అవునా అండి చాలా దూరమా అండి ఎంగేజ్మెంట్ కి ఏమన్నా షాపింగ్ చేశారా అండి
లేదండి షాపింగ్ ఏం లేదండి
షాపింగ్ ఏం లేదు
ఉహూ లేదండి ఇంగ ఎట్లాగో మ్యారేజ్
అవునా అండి
ఆ అండి ఉమ్ అంతే అండి ఇంకా మీరేం చేస్తారండి ఇంట్లోనే ఉంటారా ఏదైనా పనికెళ్తారా
ఇంట్లోనే ఉం టామండి బయటికి ఎటు వెళ్ళమండి పిల్లలని చూసుకుంటామండి ఒక చిన్న పాప ఉంది తనను చూసుకుంటా నండి
సరే అండి
సరే అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ కాల్లో కలుద్దాం